హాయ్ మేడం గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ బాగున్నారా
బావున్నా మేడం బాగున్నారా
బాగున్నామండి
ఉ మనం
చెప్పండి
ఏం జేస్తున్నరు మేడం
ఏం లేదు జస్ట్ అట్లా ఆ టీ పెట్కొని తాగుతున్నా
అని అనుకుంటాం ఇగ
వెళ్ళొచ్చారా మీరు ఆఫీస్ నుండి నుండి వొచ్చేసారా
ఆ వెళ్ళొచ్చా మేడం ఇగ నాకింత పని ఆఫీస్ నుంచి వొచ్చాను చిన్న వర్కు చిన్న చిన్న పనులుంటే చేశాను మేడం ఇప్పుడే అయిపేనయ్ కాస్త అట్లా గూర్చున్నా ఉమ్ మీక్ కాల్ జేసాను
అవునా
మేడం ఇంక మేడం ఆ సిటీనా మేడం కని సిటీ నే మాది మహబాద్ మేడం మహబూబాద్
అదే అదే అదే అండి ఏం అంతే అండి లోకలే
లోకాలేనా ఉహు మేడం
సిటీలో కల్చర్ కొంచం ఇదిగా ఉంటుంది గదా ఎంతైనా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది ఎ
అవునా దానన్నే పోల్చుకుంటే చాలా అంటే చాలా ఎంత హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటర్
అవునండి ఇప్పుడు ఈ సమ్మర్ అయితే ఇంకా సిటీ లో కంటే గుడా విలేజ్ కి ప్రిఫెర్ చేయడమే చాలా బెటర్ సమ్మర్ లో చల్లని చెట్ల గాలులు అన్ని చల్లగా
అహహ అవును మేడం మంచిగా పో అ అవును మేడం పొలాల్లలో మంచిగా తాగి తాయి తిరగొచ్చు మంచిగా అన్ని రకరకాల అ రకరకాల అవి అన్నీ అంటే పైర్లు అవన్నీ చూడోచ్చు
అవునండి ప సిటీలో ఏముంది అంత పొల్యూష షన్ గాలి పీల్చుకోవడం తప్ప ఏది లేదు
ఆ అట్లా అక్కడక్కడ ఒక చెట్లు ఉంటాయి మనకు అక్కడ కూర్చున్న గుడా ఎంత అద్భుతం అనిపింది
ఆ ఇప్పుడు సమ్మర్ లో అయితే అట్లా చెట్టు కింద కాసేపు సేద తీరిన ఎంతో తల్ల ఎన్ని ఏసీలు పెట్టినా అది వేస్టే అండి మంచి చెట్టు కింద చల్లటి నీడలో చాలా బాగుంటుంది వెదర్
అవును మేడం బాగుంటది అసలు అక్కడి పద్ధతి కూడా చాలా బాగుంటది గదా మేడం పండుగలోచ్ న గుడ అంత బా జేసుకుంటారో మేడం వాళ్ళందరూ కలిసి మంచిగా ఏదనా ఫెస్టివల్ వచ్చిందనుకో
అసలు పక్క పక్క ఇంట్లో ఎవరు ఉంటున్నారో గుడా దేలిదు మనకు అసలు సిటీలో
ఒక పండగ జేసుకోవాలంటే మేడం అందరు చుట్టాలను పిలుసుకొని మంచిగా టెంట్లు ఎసుకొని ఉమ్ పద్ధతిగా ఆ మామిడాకు తోరణాలు చుట్టాలందరూ మం చిగా ఎంజాయ్ జేసుకుంట అందరు కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టడం అందరు కలిసి తినడం డమో ఆ
ఎంతో ఆప్యాయంగా ఉంటారు అసలు పల్లెటూరులో చాలా ఆప్యాయంగా ఉంటారు అదే మనం ఇప్పుడు
అంటే వీళ్ళకు ఏమంటారు సిటీలయితే కోపాతప వాళ్ళ ఏదో ఎవరికి ఏం పట్టనట్టుగా ఒ మనిషి చనిపోయినా ఒ మనిషికి దెబ్బ తాకిిన లేపే అంత అంటే మానవత్వం లేదు మేడ్
ఆ అవునండి ఎంత అరుస్తున్నా గుడా బ పక్కింట్లోళ్ళు గుడా బైటికచ్చి
బైటికచ్చే ఇగ ఇదంతా అదే వ అక్కడ చిన్న కా మొన్న మామూలుగా జ్వరం వచ్చి ఒక మనిషి అరే ఇవాళ మన మనోళ్ళు బయటకి రాలేదని పోయి చూస్తోలుండరూ మేడం పలకరిస్తారు పోయి ఏమైంది ఆ ఆ అని పోయి పలకరించి వస్ స్తరు అయ్యో అ ఇంత అ ఏమన్న తినలేదన్న గుడ పోయ్ తినిపి మనం ఇంట్లో వండి తీసుకపోయి
ఆ వాళ్ళు ఏమైనా వంట జేసుకోకపోయినా గుడా ఇంట్లో వీళ్ళు ప్రిప్ ప్రిపేర్ జేసుకున్నది వీళ్ళ దాంట్లో నుండి వీళ్ళ వరకే చేసుకున్న గుడా అందులో తిసి మరి ఇచ్చేసి వస్తారు తినబెట్టి వస్తారు దగ్గరుండి ఆ ఎంతైనా అ పల్లెటూరు ఆప్యాయతలు వేరేనండి
అ పల్లెటూరు అ వాతావరణం వేరే ఉంటది గదా మేడం
అవునండి ఇప్పుడు సిటీ సిటీ అని అందరు సిటీకి వెళ్తా ఉన్నారు గనీ
పల్లెటూర్లో ఉండే ప్రేమలు ఆప్యాయతలు అన్ని ఎక్కడ దొరకవు
అవును మేడం
ఎంతైనా సెల్ఫిష్ గానే ఉంటారు సిటీలో వాళ్ళ ఆశ కొరకు వాళ్ళది వాళ్ళే జుస్కోడం అవును
అ ఆహా
అందుకే నాకు పల్లెటూరు సిటీ లో ఉంటున్నా గుడా పల్లెటూరు వాతావరణం చాలా మంచిగా అన్పిస్తది
ఒకవేళ మనీ ఏమన మనకు అవసరం పడ్డా గుడా మేడం వాళ్ళని ఉట్టిగా అట్లా మాట వర్సకడిగిన ఇస్తారు మళ్ళి వాళ్ళు ఏం మళ్ళా దానికుకే ఇంట్రెస్ట్ అట్లా అట్లాంటివి ఏమి ఉండవు మేడం వాళ్ళ దగ్గర ఇస్తారట్లా ఇచ్చి మళ్ళ తీసుకుంటరు గదా మేడం
ఆవునండి మేము మీకు ఉన్నాం కదా హెల్ప్ గా మేమున్నాం కదా మీకేం బాధా అని చాలా ధైర్యాన్ని ఇస్తారు వాళ్ళు దన్న ప్రమాదము ఏదైనా సడన్ గా ఆ అవసరం ఏదైనా అయినప్పుడు మేమున్నాం కదా మీకు తోడుగా అని తలా ఒక చెయ్యేసుకొని వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఎంతయినా ఎంత తక్కువ ఎ మౌంట్ అయి అయినా ఉండనియ్యండి గని షేర్ చేసుకొని ఒకరు ఇబ్బందులలో ఉన్నారంటే వెంటనే అందరూ తలాయింత జమ చేసుకొని ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు మనీ సహాకారాలు చేస్తా ఉంటరు
అవును మేడం అదే కదా మేడం వాళ్ళ గొప్ప మనసు చాలా బాగుంటదసలు అంటే మనకి అయినట్టుగా వాల్లేదో అను కొని ఆ ఇలాంటి రోజు మనకు కూడా వస్తదేమో ఒకవేల చలాంటిదొస్తే మన అందరం కలిసి మళ్ళీ వాళ్ళు మా కోసం చేత్తారు కదా అనే ఉద్దేశంతోని మంచిగా చేస్తారు కదా మేడం
అవునువునండి
అవసరమే ఉంటదని ఒక ఆలోచన
ఆ అదే ఒక్కటే ఆలోచన రేపు మనకేమైనా అయినా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు మనకు సహాయకారంగా వస్తారు కదా నీ అ ఇది హెల్ప్ చేస్తా ఉంటరు వాళ్ళు వాల్లేదన్ ఇంట్లో వాళ్ళకి ఎంత లేకున్నా ఉన్నంతలో ఇంత కొంచెంలో కొంచం హెల్ప్ చేస్తా ఉంటరు
అవును మేడము అదే ఏమన్నా మనకు మామూలుగా ఏమన్నా ఇంట్లో ఏదైన లేకున్నా కూడా అట్లా కూడా తీసుకుంటాం కదా మేడం బతుకులగా అట్లా ఇక్కడ ఎవర్న అడుగుతాం మేడం మనం
అవును
ఎవైర్నన్నా అడిగేటట్టు ఉంటదా పోయి కొనుక్కోవాలి మనమే డబ్బులున్నా లేకపోయినా ఎక్కడన్నా అడివి అప్పు తెచ్చ తెచ్చుకోవాలి అదే అక్కడైతే ఆ ఇట్లా ఇయ్యరాదు ఆండి కొన్ని ఆమె దగ్గర ఉంటే ఆ ఇది పప్పు కొంచెం మున్నాయ అట్ల అట్ల అడుగు అడుగుతరు కదా మేడ తీసుకోస్తేనే వంకిరా చేసుకుంటారు మళ్ళీ మన దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తారు ఇట్లా బాగుంటది ఆ సాంప్రదాయం అనేది కూడా బాగా కనపడు టది మేడం అక్కడనే ఉమ్ మన చిటీలంటే చాలా కష్టం అదే పద్ధతి చీర కట్ గానే మంచిగ ట్రై మంచి ఆవు అవును మేడం ఇట్ల తయారైతుంది ఏంది మేడం కల్చర్ అనేది బాగ సెల్ఫీష్ అయిపోయింది మొత్త
అవునండి కనీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఏమున్నా పల్లెటూరులోకి రావడానికి ఇష్టపడతాను నేనైతే హాలిడేస్ కి
ఆహ అవును మేడం చాలా మంది అవును ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నారు కద అక్కడ అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది ఇక్కడ ఏమున్నది ఎప్పుడు ఉండేదే కదా అక్కడికే పోదాము అ అక్కడ కోస కొంచెం ఎంజాయ్ వాళ్ళు వీళ్ళు చుట్టాలు వస్తారు ఆటక్క వాల్లు వస్తారు వీళ్ళు ఒస్తరు వాళ్ళు వస్తారు అన్నట్టుగా చాలా రోజు చూడని స్నేహితులు కూడా వస్తారు కదా అట్లా ఆవిడా పో తావుంటరు సమ్మర్
అవును
ఉమ్ బావుగుంటది మేడం ఎంతైనా
ఇప్పుడున్నా ఇప్పుడు సిటీలో వాళ్ళు కూడా ఇప్పుడు సిటీ లో ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా అంతా పల్లెటూరులోకి వచ్చి ఏదో నాలుగు గేదెలు తీసుకోని ఫ ఒక డైరీ ఫామొ ఏదో ఏదో కొంత అలా వాళ్ళ ఖర్చుల మందం వాళ్ళు కొంత ఇంత సంపాదించే వరకు ఆలోచిస్తది సిటీలో పొల్యూషన్ కావచ్చు ఇంకా రకరకాల జబ్బులొస్తున్నాయి ఇప్పుడు సిటీలో మనేదో అప్డేట్ అయితుంది అనుకుంటున్నాము వనీ దానిక్ తగ్గట్టు అక్కడ గుడ చాలా ఇబ్బందులే ఉన్నాయ్ హెల్త్ పరంగ అంత కెమికల్స్తో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అం త ఎక్కువ డేస్ నిల్వ ఉండడం కోసం ఏమేమో కెమికల్స్ యాడ్ చేస్తున్నారు మనం న్యూస్ లో చూస్తానే ఉన్నాము.
అవును మేడం. తక్కువగా దొరికిన ఫ్రూట్స్ అయినా కానీ మేడం మనకు నాచురల్గా దొర్ నేది మన ఊర్లనే మేడం.
అవున మనం ఇప్పుడు హెల్త్ బాలేన సిటీలో ఆర్డర్ పెట్టుకోవాల్సీ అం అంతే ఇ మనక్ సిటీలో ఉన్నప్పుడు మనం హెల్త్ బాలేదని పడుకున్నా ఇంకా వండుకోన్ తినడానికి ఓపిక లేదన్నా, చేత కావట్లేదన్నా, నీరసం ఉన్నా ఆర్డర్ పెట్టుకోవాల్సింది అప్పుడు మనం ఆర్డర్ పెట్టుకొని ఆ ఫుడ్ తిందామన్నా ఎట్ల ఎట్ల ప్రిపేర్ చేశారో ఎన్ని రోజుల ఫుడ్డో ఇ ప్పుడు మనం న్యూస్లో ఏంత ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎంత ఎన్ని విధాల్గా ఆ దాడుల్ చేస్తున్నారు ఎంత ఇదిగా అయి
ఏందంటే వాళ్ళకు వాళ్ళకు మనీ కావాలె మేడం ఏం చేస్తేంది ఎవరు పోతే మన కేంది అన్నట్టుగా ఈ ఒక సిటీ కల్చర్ అనేద్ ఉన్నది. అదే ఊర్లో అట్ల గాదు అయ్యో వాళ్ళ ప్రాణాలతోన్ మనం ఇట్ల చేస్తే మనకు మనకు పాపం తాకుతుంది గదా మనక్ పిల్లలున్నారు గదా ఆ ఒక్క ఆలోచన మనస్ మనా మనకు ఊర్లో ఉన్నగా ఊర్లో ఉన్న విల్వల్ ఊర్లో ఉన్న కల్చర్ గ ద మేడం దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటది గదా మేడం. ఈ పోయినోళ్ళు అక్కడ సెటిలైనోళ్ళు గుడ ఈ ఊర్ల నుంచి పోయి సెటిల్ అయినోళ్ళే కానీ ఏందం డే మనీకి వాల్యూవ్ ఇస్తున్నారు మేడం మనిషికి వాల్యూ లేదు మేడం
మనిషి లేదు మనికి వాల్యూ ఇస్తున్నారు ఎక్కువ.
మనికి వాల్యూ బాగా పెరిగిపోయింది ఏదేమైనా గానీ మనికి వాల్యూ ఇవ్వా లు వాల్యూ ఆ ఏమంటరు వయామో ఏమంటరు బంధాలకు గాని బంధుత్వాలకు గాని ఏ ఏ మాత్రం గౌరవం అనేది లేదు మేడం.
గమితి లేదు అంతే మన్ ఫస్ట్ ఇప్పుడు సిటీలలో మనీకే ఫస్ట్ వ్యా మనీ తర్వాతనే ఎలాంటి రక్త సంబంధాలైనా గుడా
ఓ మనిషి బోతడ్రా ఒక పది లక్షల్ని ఒక య ఒక యాభై వేల్ నీ దగ్గర ఉన్నయి ఇవ్వురా నాయన అన్న గుడా ఇచ్చే వే రోజుల్ గాదు. వాడు మనోడే గదా రేప్ కాక్పోతే మళ్ళైన ఇస్తాడా ప్రాణాల్తో బతికితే అన్న ఆలోచన
అవును అవును బతికిద్దాము అవును ఆ రోజులు పోయినయండి కనీ ఆ రోజుల్ లే బావుండేవి.
ఆ రోజులు ఎంత అద్భుతంగ ఉంటయి మే మేడం మనిషి ప్రాణాలైతే చాలా చిన్నవి చిన్నగా పడే
అవును పెద్ద వాల్యూ లేదు డబ్బుతో పోలుస్తే మనిషి ప్రాణాలు అంతా వాల్యూ లేకుండా అయిపోయాయి ఆ అవునండి. అలా అయిపోతుంది సొసైటీ
పాపం మేడం పరిస్థితి.
పాత రోజులే తిరిగి వస్తే బావుంటుంది.
ఉమ్ పాత రోజులే రావాలి మేడం మళ్ళీ
అవునం
అట్లైతేనే కొంచం బావుంటది వ్యవస్థ గానీ, వాతావరణం గానీ, అందరు బావుంటరు మేడం.
అవును పొల్యూషన్ కొంచం తగ్గడం అలా అన్ని విధాలా ఆ అవును హెల్తీ హెల్త్ పరంగా గుడా కొ
మన పిల్లల జనరేషన్ పైన వస్తయా లేకపోతే ఈ యొక్క యుగం అనేది అంతిగం అనేది అంతమయ్యే దాక ఇంతే ఉంటద ఇంక పెరుగుతదా పొల్యూషన్ అనేది ఇంకా అరాజ్కలు అనేటియి పెరుగుతయా అనేది గూడా మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం చూడాలి చూసేది చాలా ఉంది కాని ఎంత చూసినా కూడా మేడం ఒక ఊల్లో ఉన్నంత వీలు ఇప్పటిక అది మారదు మేడం ఊర ఊరు కల్చర్ అనేది
ఊర్ కల్చర్ మారట్లే అండి ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ మారుతున్నా ఊర్లో ఉన్న కల్చర్ మరట్లే ఆప్యాయితలు బంధాలు మారట్లేవు సిటీ లోనే మనుషులు మారిపోతు ఉన్నారు గాని ఊర్లో మనుషులు మాత్ మాత్రం అలానే ఉంటున్నారు ఆప్యాయితలు బంధాలు ఇంకా కొన సాగుతున్నాయి అంటే మన పల్లెటూరులోనే ఇ
అవును అదే ఆ కొంచమ అన్నా మనం అట్లా మనం కొంచెం ఉంది అనింట అంటే వాళ్ళే ఆ ఎస్ వాలే వాళ్ళే కదా మేడం
అంతే అంతే అదే అండి ఓకే థ్యాంక్ యూ అండి